వినిపిస్తుందండి వాయిస హలో హలో
హలో
వినిపిస్తుందా
వినిపిస్తుంది అమ్మ
ఆ మీ ఫేవరెట్ కమెడియన్ ఎవరు ఉన్నారో పాత కాలంలో పాతకాలంలో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఉ అవునండి అవును హలో ఆ ఎవ్వరైనా కూడా ఆహ అంటే వాళ్ళు కామెడీ వాళ్ళు కామెడీ బాగుంటదా టైమింగ్ అంతా
ఉహు ముక్నెట్
హలో హలో నాక రన్నింగ్ ఉంది ఆ